్యాంనా
హలో ఏం చేస్తున్నారు ఆ ఇవాళ ఏంటి ఖాళీ లేదా
ఇవాళ ఆ మళ్ళా హాస్పిటల్కి వెళ్తున్నారు అందుకని ర మా అమ్మది ఏదో వర్క్ంటే అక్షరాంధ్ర అని చదువు పెద్దోళ్ళకి చదువు చెప్పాలండి సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి తిన అసను ఆ పేర్ ఎంటర్ చేస్త చన అమాట
ఆహా వాళ్ళకి చదువులు చెప్పాలా నువ్ చెప్తావ అడి
తారు ఏంటో పచ్చ ఎవరు ఎవరు రాస్తారా వాళ్ళ ఎగ్జామ్ రాసి అవన్నీ చేసి ఇవన్నీ వస్తారా ఎవర ఎవరిో పనులు కట వెళ్తారు కదా వాళ్ళ పేర్లు వచ్చినాయి
హ
ఆ ఎంటర్ చెయ్యాల అన్నమాట ఇద్దర టీచర్స్ ని బట్టి వాళ్ళకేమో ఒక పదిేశ మంది వసు కాడికి ఎంటర్ చెయ్యాలి
ఆ
అవి ఎంంటష అనమాట నేను ఇంచుకట్రా రాసి అప్పుడు ఖాళీ లేదు ఇప్పుడేమో హాస్పిటల్ క వెళ్దాం అనుకుని సరే అని చెప్పి పెద్దమ్మ అమ్మ తాత వెళ్ళారు ఇంకా నేను ల
ఆఓ
ఎందుకలిసి వెళ్ళి ఒకరితో చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా
హా అ
ఆగిపోయామన్నమాట పొద్దున్నంత పోస్ట్ ఆఫిస్ లోరేపని
బానే తిరుగుతావా సచివాలయం పోస్ట్
తర అలే పోస్ట్ ఆఫీస్ కి సచివాలయం అవిడ ఫోన్ చేసిందండి మా అమ్మకి చేసిన వేరే ఆవిడికి ఫోన్ చేసి చేస్తాన అన్నమాట ఫోన్ లో
ఆ ఇది మా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ చేసింది ఏం అంటే పేపర్స్ వస్తాయి తర్వాత మళ్ళీ పేపర్స్ రాసుకోవచ్చు అని మేము అనుకు కొన్నాము అదేమో ఆ అక్క మా పేపర్స్ ఇచ్చి అక్కేమో దానికి చెప్ప చెప్పద్దు అన్నదంట
ఆహా
అంటే టెలికాల్ రమ్మ్య వాళ్ళు ఇంటిదర చాలా మంది రాస్తారు ఆ పేపర్ లో ఒక ముగ్గురు నాలుగురు ఉంటరు వారి ఇంటి దగ్గరే వాళ్ళకి ఇంటికిెచ్చి పంపిస్తారు ఆ పేపర్స్ ఆ ఇంకా ఇంకా మేము రాసుకోవచ్చు పోని నేను రోజు ప ౌన్ చూసన్న వాళ్ళు ఇంటికెళ్ళి రాయొచ్చు అనుకుంటే ఏ అక్క చెప్పొద్దు అన్నసరికి చాలా ఫీల్ అయిపోయి ఇప్పుడు దాకా తిట్టేసుకుందమ్మా అక్కనే
అంతకనా ఆ వయసుద చెల్లి ఫోన్ చేసిందంట అదే మెసేజ్ పెడితే మూడు ఆఫ్ లో ఉన్నా అందంట ఏమైందో అంటుంది
ఆ ఇదే మూడ ఆ ఇదే బా బానే మాట్లాడుతుంది అక్కతో ఏంటి వెళ్ళినప్పుడల్లా ఏమన్నా హెల్ప్ కూడా చేతది అలాంటిది ఆ అక్క
మొన్న మీతో పాటు చిన్న అన్నారు
హమ్
మీ మీ క్లాస్ కాదు కాని తను మీతో వచ్చింద అదే ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేసింది అన్నారు తన
ఆా తనకాదు వేరే అక్కడ బుక్స్ ఇచ్చే అక్కన అన్నమాట మాకు ఎప్పుడు కాల్ చేసి రమ్మని స్టార్ట్ అయితే బుక్స్ ఉన్నాయని చెప్పి అంటది
ఇప్పుడు ఎగ్జామ్ పేపర్సా
ఆ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ ఆ పేపర్స్ వచ్చినాయని చెప్పి రాద్దాం అనుకుని ఎప్పటి నుంచో అనుకుంటాం ఇంటికి బుక్స్ బుక్స్ కంటే ఈ పేపర్స్ రాస్తున్నా మాకు ఎక్కువ ఇస్తారు
అవును కదా ఇ అయితే ఎక్కువ పేపర్స్ రాయాలి అది తక్కువ ఉంటంది కదా
ఆ అప్పుడ కాలేజీకి వెళ్ళి మరీ రాసేవాళ్ళం అప్పుడైతే కాలేజీ లో కూర్చొని రా ూర్ అంటే డిగ్రీ దగ్గర ఖాళీగా ఉండేది అప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయి ఖాళీగా ఉంటాం కదా అప్పుడు ఇచ్చేవారు అనమాట మాకు
హ నకు చెప్పదుందా అదేంట మరి
ఏమ పోనీ నేను ఈ బుక్స్ రాసాక తీసుకెళ్ళస్తతే పోని సార్ేమన్నా ఏమనా అంటారేమో నేను నేను గుర్తొస్తతే తననికి ఆగగా వెంటనే జ్యోతి కూడా గుర్తొ అదే తన కూడాడ గుత్తతుంది పోనీ నేను వెల్ళి తీసుకుంటే సార్ నాకి ఇమ్మంటే పోనీ అక్క తనకు కూడా ఇంమంటదిలే అని అనుకుంటున్నాను కానీ అక్కడ బుక్స్ చూస్తే అవట్లేదు ప్రధం అంటే
అయ్యో
ఎప్పుడు ఇలాగే మొన్న తెచ్చుకున్నాను ట్యూస్డే తెచ్చుకున్నా అప్పుడే అవ్వవు కదా ఇంటి బుక్స్ దాకా ఇచ్చారు
హ
అ
వ మీ ఇంటికాడ పిల్లలు ఎవరు లేరుళ్ళ చేత అంచిసింది
మా ఇంటి దగ్గర ఉన్నారురు కాగాని స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా ఎవరికల్లా వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కువ ఎక్కువ మాట్లాడంలే అంత ఎవరు తెలీదు ఇక్కడ ముందుమ పెన్ను వాళ్ళు ఉండే వాళ్ళు ఇక్కడ మేము ఉండి ఇంటి దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకనే వెళ్ళిపోయారు
ఎవరన్న పల్ మార అన్కో ఒబ్బు కల్కి ఆల్గసారదా కదా కాపీీ పేస్ట్ే కదా
హా కాఫీ పేస్ట్ అంతెవరు ఏంటి మాట్లాడి వత ఎక్కువ అసలు డిగ్రీలో ఫ్రెండ్స్ తో కలవడానికి టూ ఇయర్స్ అయింది అంటా ఉంటారు
సషు సుషు
హ
అంతలాగా అందరినీ కలిపేసుకోవాలి
ఆ తర్వాత ఏంటి నాకు తెగిలింది కదా ఇది ఇ తెగిలాక ఇంక రోజు ఫోన్ కాల్సే ఒక రోజు కూడా మాట్లాడుకోకుంటా ఉండలేమో
హ హా అలాయిందా అదా మూడో ఇదే అంటాను ఇందాక ఫోర్కో ఎప్పుడో చేయ మత్తాను ఏద అందే అక్క మళ్ళీ మూడోఫ్ అందే ఏ అంత మరీ ఏమైందో అంద
అ
ఉ సరే ఏదో ఒకటి ఎంతోకంతా ఏదో వస్తాయి కదా అన్న దృష్టిలో ఉంటారు కదా
అవునా అసలు జాబులు చూసుకుంటే ఏంటి అక్కడికి వెళ్ినా జాబ్ వచ్చినా సరే చేయలేమేమో అనిపిస్తుంది ఒొక్కసారి వాళ్ళు అక్కడ అే ఏదో టీచర్ జాబ్ అని చెప్పి వెళ్లిి చూసుకుంద అంట చూసుకొని జాయిన్ అయిందని కూడా ఆ అక్కడమో టీచర్కి అంటే మాళకు చెప్పడమే కదా అలాంటివి చెప్పకుండా ఇంకా వేరే వేరే పనులు ఉన్నాంట చెప్పతున్నారా అంట ఇ ఎ సంస్థ ఏంటిడి చిన్నపిల్ల అండి ఆ పలిన్స్ నాప చెప్పాలి ఇ బండగాని చెప్పినారంట
అవునా అన్ని చెప్తారు స్కూల్స్ అంటే ఇం మొత్తాన్నిన్నింటికి వాడుకుంటారు అలా
ఆ ఇంకా అన్నిటికీ వాడేసుకుంటున్నారు పోనీ అాలచే ఇంకా ఇలాగ అన్నిీ చెప్తున్నారని మానేస్తానని చెప్పి అన్న అన్నదంట వాళ్ళ సార్తో ఆ లేదమ్మా ఏం చేయిచ్చు కదా అన్నారంట అందుకని చేస్తే మళ్ళీంటి ఇతే తిట్టుకని ఇలా నీకు మళ్ళీ టేబుల్ అవకాంశం ఇస్తేంటి వీళ్ళ అందరు కావాల అని చెప్పి అంటుంద అంట అంటున్నారంట సార్ అదే అదే చ పోని తినకుడ వేకెన్సీ ఉంది అన్నద అన్నదంట వాళ్ళ క్క సర అడుకుదా మ ఇకుంటే ఇదిగో ఇప్పుడు ఇలా ఉంటుంది వెళ్ళి జాయిన్ అయినా ఇంక వేస్ే అంటంది
అవును ఎంతో ఇవ్వట్లేదు సిక్స్ సిక్స్ అలాగే సిక్స్ కా ను స్టార్ట్ అవుతుంది తను
అవును
ఎంత ఇస్తున్నారంటడి అక్కకి
అక్కకి అయితే తక్కువే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగేస్తారా అంట
మా ఫ్రె ఇక్కడి చేర్తుందిట ఎ అన్నది ససి గుడుమ్ ససి ఆ అక్కడ పెద్ద ఇస్తారంట కదా ఫిఫ్టీన్ అలా
ఆ గుడుమ్ సేసలా ఏం మరి అంటే చాలా దూరం ససి ఏంటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక అమ్మాయి ఉండ పప్పి అని పిుతాం బ అమ్మాయిని తనకి పెళ్ళయిపోయింది మొన్న గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళామ అన్నాను కదా మొన్నే వెళ్ళంది తను అక్కడ ఉండేది అక్కడై
ఎవరో ఇది చెప్పింది షోరూమ్ది ఆ అమ్మాయి అక్కడ చేతుందింటే ఫిఫ్టీన్ అంటే అని మా ఫ్రెండ్ అక్కడ చే అంత ఎ అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఎత్తున్నారు ఇీలా కా అంటంది
వార్డెన్ వార్డెన్ లా చేస్తుంది టీచర్ కాదు
హ
బాగుంటేన్న ఎప్పటి నుంచో చేసేది మా డిగ్రీలో సెకండ్ ఇయర్ మానేసి తణుపులో ఏన్న చేస్తుంది చేసేది ఇంకొకటి ఉంటే బ్రాంచ్
ఉహ
మళ్ళీ అక్కడ మానేసి తర్వాత ఇంకా గుడెంకిి షిఫ్ట్ అయిపోయింది వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడ కూడా పోనీ మార్డెన్ లాగాన్నా ఒకసారి వేకెన్సీస్ ఉన్నాయి అనింటే జాయిన్ అవ్వమని చెప్పి మేము అనుకున్నాం అడిగితే తన కూడా అలాగే చెప్ చెింది మీరు చేయలేరే బాబు అసలే బాగా చూడరు ఇలాగే ఏదో అంటా ఉంటారు ఏ జాబు అడిగినస్తేర ఆంందరం ఇలాగా ఉంటారు చేసి మ దగ్గరికి వెళ్లా అడిగితే
అవునాన్నిీటిలోనే ఏదొకటి ఉంటది కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చ వచ్చి మనం వేరే దాంట్లోకి వెళ్ళి అలా చూద్దామని నేను చూస్తున్నాను సరే బ్యా లో అన్నా తక్కువ సాలరీ జాయిన్ అయినా తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వ చిిందనుకో వేరేదాని షిఫ్ట్ అయ్యే ఇలా ఉంటది కదా
ఆ అవు
అన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ే అన్ని ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు ఇప్పుడు
ఎక్స్పీరియన్స్ అంటే అసలు ముందు జాబ్ ఇస్తిన ఎక్స్పీరియన్స్ ఉండడానికి హ
అదే పోతున్నాం నేను కూడా
అ ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ కూడా ఏంటి తన చదివింది అదే కదా షోరూమ్ది బ్యాంక్ సంబంధించ ంచిందే కదా నువ్వు కూడా నువ్వు కూడా అదేగా చేసావు
అదే
ఆ
అందుకే నేను కనీసం ప్రైవేట్ గా జాయిన్ అయినా ఎక్స్పీరియన్స్ వచ్చిందను ఇంకా అలా అలా అలా ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నాం
ఆ అ నేను అనుకుంటాను పోనీ తనతో పాటు అది చదివినా కానీ బాగుండేమో అని కొన్ని బ్యాంక్స్ గురించి చాలా మంది బ్యాంక్స్ జాబ్స్ గురించి చెప్తా ఉంటాయి
చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనం ఓన్స్ స్టార్ట్ అయ్యాంనుకో తర్వాత ఫీల్డ్ లో అలా దీని కూడా దానికి ఎదరికెళ్ళొచ్చు లేదా మనకి ఎగ్జామ్స్ అన్నా రాసుకోవచ్చు మనీ వస్తుది ఎక్స్పీరియన్స్ వస్తుది
అవును మరి ఎగ్జామ్స్కి క్లియర్ అయిపోయినాయా నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంకా చాలా
అది ఆ ఎగ్జామ్ కాదు అది ప్రాక్టీస్ అవ ప్రాక్టీస్ అవ్వట్లేదు కదా ఇప్పుడు మా అమ్మకే బాలలేదు కదా ఏేం పట్నిసారి అందుకే ప్రైవేట్ గన్నా కనీసం జాయిన్ అవుదాం దాన్ని బట్టి ప్రాక్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి చూద్దాం
ఆ తన ఏమో ఫిలిమ్స్ క ప్రిపేర్ అవుతుందని అన్నదంట
ఉ రెండు రోజులు వతుది నాలుగు రోజులుకి ఏపతుది
రెండూ మేనేజ్ చేయలే చేస్తే ఒకదాని మీదే ఉండాలి
లా ఆ టై శ్రీరాములు ఎట్టింది ఈ టైమ్ మార్కెటింగ్ లో వలట్టింది
అ
తిరిగి ఇంట్లో ఎలాట్టాలంటడి అక్కడ
మళ్ళీ అందులో చేసేటప్పుడేమో అన్ని అప్పులు చేస్తుంది ఇప్పుడు ఇంటికి మాములుగా ఏమ మ వంద రూపాయలు యాభై రూపాయలు అడిగినా సరే నాటి మూడు వేల అప్పండానా ఇంత అప్పంన్నానా అని చెప్తా ఉంటది మత్త శ్రీ శ్రీరామ్ లో ఫైనాన్స్ క వెళ్ళాక అలాగ అయిపోయింది పాపం పాప
అవును
మమ్మల్ని కూడా జాయిన్య చేసేసిందిలే ఆఖరికే మే అజ జూయల్ని దానిలాగా చేయట్లేదు గాని మమ్మల్ని జాయిన్ చేసినట్టే
హ
మొన్నయండి ఎవరో కట్టించుకుంటే అది మా పేరు మీద కట్టిస్తారు కదా అలాగగా ఫిఫ్టీన్ థౌసండ్ ఎ కట్టించింది అది నేను మళ్ళీ దానికి ఇంకే రివర్స్ చేసాను అదే దానికి ఇద మళ్ళీ దానికి ఇచ్చేసాను ఇంకా మళ్ళీ నాకు ఫోర్త్ థౌసండ్ అలా పడతాయి అన్నది కాగానీ ఇంకా అవి పడలేదు
ఏ పడతే అంద నాక అమ్మా ఉందాయ బాబా ఎన్న ఇద్ద్రే పోవ న నమస్కారం అన్న
ఆ
అప్పుడు తను చెప్పింది ఇంకొక అమ్మాయింది కదా తను చెప్పింది మమ్మల్ని జాయిన్ చేసింది అది ఇది అ ఇది కూడా నంద ప వేరే వాళ్ళు అడిగంటే వాళ్ళనే జాయిన్ చేస్తాారు అయితే ఈ సరిగకి వేరే వాళ్ళు చూసుకో వచ్చే సరి చూద్దాంలేనా